హలో
హలో
హాయ్ ఆక్క బాగున్నావా
బాగున్నాను నువ్వు
హు బాగున్నా తిన్నావా మరి
తిన్నాను నువ్వు
తిన్నాను అక్క ఏం చేశారు స్పెషల్
ఈ రోజు బ్రింజాల్ కర్రీ మీది మీదేం కర్రీ నువ్వేం చేసావ్ హలో హలో
హలో
హలో
హలో
హలో
హలో
వినిపియలే
ఆ వినిపిస్తుందిక్క నార్మల్ కల్ కర్రీనా ఎట్ల లేదు నేను హలో హలో అంటున్నానా
ఆ ఏం కర్రీ చేసావ్
పప్పు రొట్టె అక్క జోన్న రొట్టే పప్పు అన్నం
పప్పు అన్నమా
ఊ
తిన్నావా
తిన్నాను అక్క ఇప్పుడే తిన్నాను ఇప్పుడే తిన్నా నీతో మాట్లాడుతున్నా ఇంకా
ఏమన్నా మూవీ చూసావా ఈ మధ్యలో
ఊ చూసాను అక్క
ఏ మూవీ చూసావ్
శంకర్ మనోహర వరప్రసాద్ ను ఇంకా నార్మల్ మూవీస్ కామెడీవి అలాంటివి చూశాను
ఉమ్మ్
జెస్సి ఇంకా కొత్త మూవీస్ చూశాను వాటి పేర్లు అంతగా గుర్తు లేవు
ఆ ఎలా ఉంది శంకర మనశ శంకర వరప్ర్రసాద్
బావుంది ఫైటింగు ఫ్యామిలీ గురించి బావుంది ఫన్నీగా చూసేదానికి
ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్
మ్మ్ ఫ్యా ఫ్యామీలీ ఎంటర్టైన్మెంట్ ఫన్నీవి కామెడీవి అలాంటివి అయితే చూడగలము కానీ ఇంకా వేరే వేరే కొన్ని సినిమాలు అనేవి చూడ